హలో
వినబడు
వాయిస్ అనిపించట్లే
హలో
హలో
వినిపిస్తుంది
ఆ ఇప్పుడు ఓకె
నేను ఇందాక మాట్లాడలేను
ఎవరితో
ఆహా నీకు వినిపిస్తుంది అన్న కద ఇందాక మాట్లాడిస్తున్నాను
వాయిస్ చిన్నగ అస్తుంది
నేనె చిన్నగ మాట్లాడిన ఉన్నా ఉన్నా గట్టిగ అచ్చిందా
ఇందాక కడ్ చేసిళ్ల
ఇందాక గట్టిగ అచ్చిందా
ఆ ఇందాక మంచి ఇన్పిచ్చిందీ ఇప్పుడు రావట్లే
ఉ ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే
నా స్టేట్ సిర కొట్టినానే
ఎందుకు
అయ్ అనుకోకుండా ఇరిగిపోయినయ్ వాటి మీ నేనూ బెడ్ మీద పెట్టి పడుకున్నాం తర్వాత చదుదామని లేష్నా వాటి మీదనే కూర్చున్న షెట్ అవా ఇరిగిపోయినై ఆ అవి అవి ఇరిగిపోయినై నేన్ తీసుకొని వన్ మంత్ కూడా అవ్వట్లేదునుకుంటా సెమ్ అప్పుడు తీసుకున్న సె ఎమ్మ్ మే లో అయిపోయింది
మే జూన్ ఇంకేంద్ అగర లెన్స్ కట్ ఉండయా పోకరా ఇగ
అవునా ఇహిహి
ఊ
ఆహా అది కాద్
ఊ
అ స్పెట్స్ ఎలానా ఆలోచిస్తున్న
కే ఇరిగింది ఎట్లా ఏత్తరు మరి ఇరిగింది ఐతే అతికీయలేరుగా
స్పేర్ వోన్ అంటే లెన్స్ లోపలి ఉంచొచ్చు దాని పైనా
ఫ్రేమ్ వన్ రూపీ అంటరు గదా రీల్స్ లల్లా ఒత్తయ్ గా
ఆ కొనుకొచ్చుకోపో
మరి ఇలాలొత్తయ్ గా వన్ రూపీకి ఫ్రేమ్ అని
వన్ రూపీ కాదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్ ఇయంతే అంతకంటే కోప్పడవు ఆ ఫ్రేమ్ చేంజ్ చేసుకుంటే అయిపోతది
ఊ
అదే స్పెట్స్ గొను ఆ నేన్ రాన్ కూకట్పల్లి ఆ అసల్ నేను ఏమనుకుటున్నానూ నే అసలు ఇక్కడి దాన్నే కాదు నాది
ఊ
మాది వేరే ఊరు నే ఇక్కడ గూడా కాదు కాలేజ్ నేనేదో వేరే పని మీద ఒచ్చా
ఓకే ఏమో ఏరియా అన్నవ్
నా నేను మా అక్కోలద్ చెప్పిన
లింగం పల్లి లింగంపల్లి లింగంపల్లిది
బా గుర్తొత్తది ఇగ
ఎక్కడ్నో ఇన్న లింగంపల్లి అని ఎంత దూరం ఉంటదో మా ఊ ఆ కుకట్పల్లి నుంచి
నీ కూకటిపల్లి న ఎందుకూ మూవీస్ చూస్తుంటి మూవీస్ చూసినా మాములుగా అంట్రుగా ఆఆ అయిపోయిందండి
రీల్స్ లలో ఫేమస్ కెబి హెచ్ పి అంటే
అవునా తెలువద్
రీల్సుల ఫేమస్ తెల్తదిలే ఇప్పుడిప్పుడే అచ్చిల్లు కదా హైద్రబాద్ కి ముందు ముందు తెల్తయిలే అన్నీ
మీరు తిరుగుతారు గదా లేన్స్ కటుపోతరు ఇటుపోతరు అం
లెన్స్ కార్ట్లు పోతరూ మాల్లు పోతరు అన్ని పో సినిమాలకు పోతరు
ఆ అన్నీటికి పోవాలంటే ఫస్ట్ ఫ్రెండ్సుండాలి
ఊ ఉన్నగా నేను
నువ్ ఫ్రెండు కాద్ ఆ ఇప్పుడు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ అంటె చిన్నప్పన్చి తెలిసినోళ్ళు
ఒహో ఇప్పుడు బయటకి పోవలంటె చిన్నప్పన్చి ఫ్రెండ్ రావాలా
కాదు కొంచం తెల్వాలె ఫ్రెండ యే కొన్నిరోలన్నా పరిచయం ఉండాలె
ఉంటదిగద ఇగ
ఊ
కొన్ రోలు పరిచయం కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ డే పరిచయం కావాలగా
దాం చూద్ధం
డైరెక్టు కొన్ రోలు ముందు తర్వాత ముందే ఏత్తరా ఫస్ట్డే నుంచి స్టార్ట్ అయితనే కొన్ రోలయితయ్
ఆ
ఊ
మా ఫ్రెండ్స్ గుడా వస్తా అన్నరు గనీ వాళ్ళకి చెప్పట్లే నేను మేమ్ ముగ్గురం రూమ్ దీసుకునే వాళ్ళం ఒకవేలొస్తె హైద్రబా ముగ్గురం రూమ్ దీస్కుంటాం ఉంటాం నలుగురం మొత్తం మ్మాయిలమే కొట్టుకుంటం తిట్టుకుంటం పన్జేసుకుంటం
ఎయ్యొద్
హు హు మంచిగు
ఇప్పుడు మేం గంతేగా చేషేది రూమ్ల అబ్బాయిలం ఐదుగురం
ఐదుగురా
ఉమ్
రెంటెంత రూమ్ ది
లెవన్ కే
బాబు గతుందేంది
అంతే ఉంటై ఒక మా సైడే లెవెన్ కే టెన్ కే ఉంటై వేరే సైడ్లకి పొయినవంటే ట్వంటీ కే త ర్టీ కే ఉంటై
ఎన్ని రూమ్స్
పద్నా హాలు బెడ్ రూము కిచెను రూమ్ లో ఎవరు ఉండరు అందరు డే అంత ఆఫీస్ కెళ్ళిపోతరు జస్ట్ పడుకుంటాం నేను ఒక్కన్నే ఉంటా నా అప్పుడు ఇప్పుడు నాకూ మండే నుం చి మండే గాదు జులై ఫస్ట్ నుంచి నేన్ గుడా ఈవినింగ్ సిక్స్ కెళ్ళి నైట్ టూ త్రి కట్లత్త
ఇప్పుటిదాకేం జేష్నవ్ మరి
తిన్నా
అ తినడానికేన మాట్లాడనన్నావ్
నాది టైం అంటె టైం ఉంటది అన్నట్టు ఆ టైం కి తినే శెయాల నేను
ఆహా తినుకుంటూ కూడ మాట్లాడచ్చు ఏ కాదు అప్పుడు టైమ్ సేవ్ ఐద్దీ
అరే నాకు తెలీదు మరి
మాట్లాడచ్చు మా అక్క అయితే మా అని నక్స్ట్ టైం నుంచి అండి ఇంకా టూ కాల్స్ అయితే అయిపోతాయి ఇక మా అత్త అయితే ఎట్లా వన్ కాల్ అయితే అయిపోతదా ఓకే మా అక్క అయితే ఈ
హే హె.......... ఆ చెప్పు మీ అక్క అయితే
నాక తింటాన్నే చెల్లేె ఏం కాదు మాట్లాడు అయిపోతది ఒకటి అని అంటది
ఊ తినేటప్పుడు తిండి మిందే ఉండాలి ద్యాస మాటల మీద కాదు
ఆ
కొంచెం ఎక్కువ అవుతది మాట్లాడుకుంట పోతే ఎక్కువ అయీతది ఇక కడుపులా కడుపోతే మల్ల పొట్టవత్తది అమ్మాయిలు మెచ్చారు పోటోతే
మీకు ఇంకా పెళ్లి కాలేద
పెళ్లి కాలే పెళ్ళైతే గింత ఫ్రీగా ఎట్లా మాట్లాడతా నీతోటి మా వైఫ్ కి ఇచ్చి మాట్లాడ అని పోయన నీతోటి
అవును అలా కూడ మాట్లాడియొచ్చు
మరి పెళ్లికాలే అనే కదా
ఆహా అంటే బాయ్ ఇగొ మాట నేను చెప్తా పెళ్ళఅయింది అనుకో మీ నెంబర్ కూడ మీ వైఫ్ తీసుకొని మాట్లాడే
ఉ గదే కదా
మా అక్క అట్నే
మా చిన్నక్క మా బావది మా అక్కది మా పెద్దక్క మా బావది మా అక్
మీరే ఆరుగురు రైలు కదా మీరు మీరు మాట్లాడుకోవచ్చు కదా బయటోళ్ళుందుకు
ఉ హు నేను వాళ్ళతోనే మాట్లాడతా గంటలు ఆ ఐదు కాల్లు అయిపోయినాక మళ్ళీ ఐదు కాల్లు మా అక్కతోనే మాట్లాడ్ మేము మళ్ళీ ఎవరో అన్నట్టు మాట్లాడుకోవాలే అక్కలం అన్నట్టు గాదు ఆ చెప్పండి ఏం చేస్తున్నరు
మళ్ళ వస్తాయ టాస్కుల్ మళ్ళీ కాల్ మళ్ళి వస్తద
రాదు మళ్ళ మాట్లాడొద్దు
ఉం
ఫోన్ ఎ ఫ్రెండ్ వచ్చి నాకానుచే నాకు నెంబర్స్ వస్తానాయ్ అంతకు ముందతే నెంబర్స్ కూడా లేకుడె
అయ్య ఇబ్బంధతుందా బాగా
ఫోన్ ఏ ఫ్రెండ్ అప్పుడు ఒక్క ఫైవ్ కాల్స్ మాట్లాడాలంటేనే ఇబ్బంది అయ్యేది నాకు టెన్మినిట్
ఫస్ట్ వాళ్ళు దొరకాల నీకంటే మీ వాళ్ళు ఉన్నారు మా మా అస్మంటోళ్ల కేట్లా మరి చెప్పు
స స అవును ఇప్పటికెందమాతో మా ఇట్లాన్నానో
ఫోర్ ఫోర్ నీతోటి ఫైవ్ ఇంకొకరితోన్ మాట్లాడు తే క్లోజ్ అయిపోతాది
మా అమ్మ నెంబర్ జేసేయ్ అయిపోది
నువ్వు ఇంటికాడ లేవు కదా
నా దగ్గరే ఉంది మా
ఫోర్ మెంబర్స్ అంటె వాళ్ళ ఇద్దర్ బాయ్స్
ఓ బాయ్స్ కూడా చేస్తున్నారు చాలా మంది
ఉ బాయిస్ అంటే నిన్ను అడిగిన ఆమె వల్ల తమ్ముడు వాళ తమ్ముతో మాట్లాడిన వాళ తమ్ముడుళ ఫ్రెండు ఆమెతోటి
ఆమె ఎట్ల తెల్సు
అమె మా ఊరే
ఓ మీవురా ఆమె కరీంనగర్ అని చెప్పింది నాకు
కరీంనగరే మరి నికా మా ఊర ఎవల్లి తేలిదు కాబట్టి కరీంనగర్ చెప్తం అందరికీ నువ్వు తెలీదాని అన్నావ్ కదా ఊరు పేరు చెప్తే అందుకే కరీంనాగం కరీంనగం దగ్గరఊరు కాబట్టి కరీంనగరం చెప్తం పాలవంచ చిన్న పేరు
భద్రాచలం తెలుసా అ అక్కడ మాకు కాదు
భద్రచలం అచ్చన పాపికొండలు పోయిన ఓకసారి
పాపికొండలకి పోయినవా
పాపికొండల వన్డే ఉన్న బోట్ల
ఆ నేనా భద్రాచలం పోతున పోతే ఒక గంట ఉంటాం మళ్ళీ ఇంటికీ పోవాలికదా
హ్
అంతే ఇంటికీ పోతాం గంట రెండు గంటలు స్పెండ్ చేస్తాం పొద్దున అ కాదు భద్రాచలం టైం అయితాంది తరువాత చెప్తాను అంతే సార్
ఉం
అంతసేపె ఏదోకటి అనాల మూచ్చాయి చెప్పు స్టార్ట్ చేసి తప్పడి పొడవాలి గదా
ఆహా
కట్
హలో
కటజేయండి
సరే